హలో హలో హలో
విందా
హలో
హలో వినిపిస్తుందా
ఆ వినిపిస్తున్నా
ఏమి చేస్తున్నారు
ఏం లేదు మీరు చేస్తున్నారు బాగున్నారా
కాల్ కట్ ఆ బానే ఉన్నా అప్పుడు మాట్లాడేటప్పుడు కాల్ కట్ అయింది.
ఆ అవును అది రావట్లేదు ఎందుకో
హ్యాంగ్ అవుతుంది కదా మందు
పోను
ఆ ఏం చేస్తున్నారు.
ఏం లేదు ఖాళీ
ఆ అయితే నేను ఒకటి అది ఇక్కడ స్టార్ కంప్యూటర్ అని ఉంది. కంప్యూటర్ నేర్ తీస్తున్నారు. అక్కడ ఆ ఫ్రీ కోచింగ్ అన్నట్టు ఫోర్టీ డేస్ థర్టీ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్, త్రీ మంత్స్ ఉంటది అయితే మీకి ఏమనా ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోవాలంటే కుంటే కంప్యూటరు వస్తార
ఆ వస్తాం ఎక్కడా ఆది ఎట్లా ఉంటది ప్రాసెస్.
ఏం లేదు మనకి ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి అక్కడ ఏం చేయాలంటే ఆధార్ కార్డు ఫొటోసు ఇంకా రేషన్ కార్డు అనుకుంటా తీసుకొని రావాలి తీసుకొచ్చ వ అక్కడ సార్కి కలవాలి ఇన్స్టియూట్ లో కలిసిన తర్వాత వాళ్ళు బ్యాచెస్ లాగా చేస్తారు. మ్యాచెస్ ఇచ్చినప్పుడే టైం ఏంటి అని చెప్తారు ఆ టైంకి మనం బ్యాచెస్ చేస్తారు కదా ఆ బ్యాచ్ లో జాయిన్ అవ్వాలి
ఆ
ఆ ఇది ప్రీనే అవును
ఆ
చెంగవును ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే
ఫ్రెండ్స్ కి చెప్తాను నేను వాళ్ళు కూడా నన్ను మొన్న అడిగిన్రు కంప్యూటర్కి ఎ కంప్యూటర్ ఎక్కడ బాగుంటది ఎక్కడ చేయాలి మరి ఫ్రీ కోచింగ్ ఉంటదా ఇప్పుడు చాలా మంది ఫ్రీ కోచింగ్ అంటున్నారు ఎక్ ఎట్లా ఉంటది మరి వెళ్ళచ్చా అని అడిగి ఏందో నేను మా ఫ్రెండ్స్ కి చెప్ తాను
ఆ ఇది స్టార్ కంప్యూటర్ రు బాగుంటది
ఆ
స్టార్ కంప్యూటర్కి వస్తే ఒకసారి వచ్చి చూడండి మీకు నచ్చితే రావచ్చు
ఆ
బాగుంటదని చెప్తున్నా అంటే ఫ్రీనే మళ్ళీ హాస్టల్ అం అంటే మీది లోకల్ అయితే ఓకే వేరే విలేజ్ అయితే హ్మ్ హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది
ఆ అయితే మా ఫ్రెండ్స్ వస్తా అన్నారు రు వాళ్ళు విలేజెస్ లో ఉంటారు.
ఆ
ఇక్కడ లోకల్ లో దగ్గర్నే ఉంటాను. వాళ్ళకి నేన్ చెప్ తాను మీర్ రండి మీ
మీ వాయిసు వాయిస్ దు పక్కన ఏదో వినిపిస్తుంది కొంచెం వేరే దగ్గర వెళ్ళండి
ఆ చెప్పండి
ఆ హాస్టెల్ కూడా ఫ్రీనే ఫుడ్ ఉంటది అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి ఇక్కడ అంటే లాంగ్ ఉన్న వాళ్ళు హాస్టల్ లో కూడా ఉండొచ్చు ఒకసారి మీరు వ వచ్చి చూస్తే ఎట్లుంది అని తెలుస్తుంది
ఆ వస్తా
ఆ ఎప్పుడుస్తారు
ఈ టూ త్రీ డేస్ లో వస్తాం అంటే మాకు ఇప్పుడు కొంచెం ఎగ్జామ్స్ ఉన్నాయి నెక్స్ట్ మంత్ ఫీజ్ కట్టాలి ఈ మంత్ ఇంకా మాకు పార్టీ ఉంది సర ఏవళ
ఆ
ఈ వీక్ కాకుండా నెక్స్ట్ వీక్ లో అయితే అయితే చెప్తాం మా ఫ్రెండ్స్ని కూడా తీసుకొని వస్తాను నేను
ఎగ్జామ్స్ అయినాక రండి అంటే ఒకసారి ఇప్పుడు వచ్చి చూడండి అచ్చే చూసి ఎగ్జామ్స్ పోయినాక జాయిన్ అవ్వండి బాగుంటది ఇక్కడ
ఆ
ఇంకా కంప్యూటరే కాకుండా
ఫ్రెండ్స్కి
ఆ ఓకే ఇంకా
టర్ కాప్పుడా
మిషిన్ ఉంది మిషన్ నేర్చుకునే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటాయి ఇప్పుడు విలేజెస్ లలో ఎక్కువ మంది మిషన్ నేర్చుకుంటున్నారు కదా మిషన్ నేర్చుకు పోవచ్చు ఆ బ్యూటీషియన్ ఉంది బ్యూటీషియన్ కూడా బాగు ది బ్యూటీషియన్ నేర్చుకుంటే మనం బ్యూటీ పార్లర్ కూడా పెట్టుకోవచ్చు మనకు లోన్ ఫెసిలిటీ కూడా ఉంది లోన్ కూడా ఇప్పిస్తారు. మనము డైలీ వెళ్ళాలి మనకి వర్క్.
బా ఇ